బాగున్నావా
ఆ బావున్నాను మీరు బావున్నార
హమ్ బాగున్నా ఏం చేస్తున్నారు
ఇప్పుడే నేను ఒక సినిమా చూశాను
ఏం సినిమా
వీరభద్రుడు సినిమా చూసా
బాగుందా
ఆ బాగుంది చాలా
ఉమ్ దేంట్లో చూసారూ
నేను మూవీ బ్లాస్ట్ అని ఒక యాప్ లో చూసాను అన్న మాట
అది ప్లే స్టోర్ లో ఉంటాదా
ఆహ ప్లే స్టోర్ లో ఉండదు అది మామూలుగా గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది
వెబ్ సైట్ ఆ
ఏ
వెబ్సైట్ ఆ
ఆ వెబ్సైట్ లాగా అలా
ఆప్ కి ఎమోషనల్ లేదా దానికి
ఆప్ ఆ
ఆప్స్ ఏం అవసరం లేదా దానికి
డౌన్లోడ్ కూడా చెయ్యోచు అప్ ఆ ఆప్ ని
అవును
ఉమ్ ఏమండి ఇది మామూలు ప్లే స్టోర్ లో అట్లా రాదన్నమాట
ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏనా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏనా అంటే
ఆ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏ
ఆ
ఉమ్ అంటే ఇంకా ఏదో ఒకటి మామూలు అన్ని నెట్ ఫ్లిక్స్ లో వస్తాయి కదా అలాంటివన్నీ కూడా మూవీ బ్లాస్ట్ తో మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో చూడొచ్చు
ఏం మార్నింగ్ మార్నింగే మూవి
హమ్
మార్నింగ్ మార్నింగే మూవీ ఆ
అంటే ఇంకా మెలుకువా వచ్చిందా
ఆ
ఇంకా అది బాగుంది అని చెప్పారు చాలా మంది అందుకు చూసానన్నా మాట స్టోరి అయితే చానా అదిరిపోతుంది హమ్
హలో
ఆ
హీరో ఎవరు
హీరో వచ్చేసి మన సూర్య
ఆ
ఉమ్
దేని గురించి ఉంది మూవీ
అంటే ఆ చాలా మంది ఇప్పుడు కోర్టుకు వెళ్తారు కదా ఆ కోర్టులోనే నా న్యాయం అసలు ఒకరి కూడా జరగదన్నమాట
ఉమ్
అంత డబ్బులు వ్యాపారం డబ్బులు ఉన్నా వాళ్ళకే వాళ్ళంతా నడిపిస్తంటారు
అవును
ఉమ్ ఇగలా అనేస్ సి ఒకా ఫస్ట్ ఒక ఆమేనును వాళ్ళ నాన్న వస్తారు తంద్రి కూతుర్లు
ఉమ్
అంటే ఆమ్మెకి ఆపరేషన్ చేపిద్దామని మధ్యలో దిగింటారా
ఆ
దొంగలోచ్చేసి ఇంకా నగలన్ని ఎత్తుకుపోతారు ఆమెకు ఆపరేషన్ చేపిద్దాం అనుకోనిండేది
ఉమ్
ఇంకా అప్పుడు పోలీస్ ఆ స్టేషన్ దగ్గరకి పోతేగిన దొంగల్ని పట్టుకుంటారనమాట
ఉమ్
అంటే కొంతమంది దొంగల్ని వీళ్ళలో అనుమానం ఉండే వాళ్ళు ఎవరన్నా అని ఆ దొంగలే పాపము జాలి పడి సరే మా మేమే పట్ కున్నాము ఆ అమ్మాయికి ఏదో చానా అవసరం ఉంది వాళ్ళ తండ్రి చానా ఏడుస్తన్నాడంటే పాపము దొంగోలే ఒప్పుకుంటారు ఉమ్ ఆ
వాళ్ళే లొంగీ పోతారా అంటి
ఆ వాళ్ళే లొంగిపోయినా కూడా పోలీసు వాళ్ళు నగలు అవన్నీ ఉంటాయి కదా నగలు తీసుకుందాం అనేసి
ఉమ్
ఈ నగలు మళ్ళీ ఎన్నికి రాలంటే మీరు కోర్టుకు పోవల్ల పాపము ఎంత ప్రాసెస్ చేస్తారో
అవునా
ఉహ్మ్ అదైతే అనిపిస్తుంది ఆ దొంగోలే ఎంత బాగా జాలిపడి ఇచ్చేేశారో ఆ పోలీసోళ్ళు నొక్కేద్దామని అనుకుంటారు ఇంకా కోర్టుకి పోతే కోర్టు వాళ్ళు కూడా అట్లే చెప్తారు
ఉమ్
ఇంకా ఇవన్నీ చూడలేక స్వామి వస్తాడనమాట
ఉమ్
అంటే వీరభద్రుడు స్వామి సూర్య రూపంలో ఇట్లా మామూలు
ఉమ్
ఇంగెట్లో నగలు సు సూర్య కూడా ఇప్పిచ్చేతలు ఇప్పిస్తాడు మామోల్ నార్మల్ మనిషిగా ఉండి
ఉమ్
అంత లోపల చానా టైం అయిపోయి ఆమె చనిపోయింది
అయ్యో
ఆ అమె చనిపోతుంది అనమాట అంటే ఆ మీకు చాలా లివర్ ఫుల్ చేంజ్ చెరిపోయింటుందా
ఊ
ఇంగ అందుకు అనేసి అలా ఊ ఇంకా మళ్ళీ సెకండ్ టాప్ అంతా ఏమంత ఏం బాగుండదు ఫస్ట్ అయితే చాల బాగుంది
సరే నేను చూస్తా
ఆ నువ్వు కూడా చూడు బాగుంటుంది
ఉ నైట్ కు చూస్తా
నైట్కా ఊ సెకండ్ది ఓ రకంగా చూడొచ్చు కానీ ఫస్ట్ది అయితే గినా కొద్దిగా ఇంట్రెస్ట్ ఇంకా ఉంది ఏమైతుంద అని
ఊ
ఊ అంటే ఇంకా సూర్య అయితే చనా బాగా చేశాడు ఈ మధ్య ఆ ఆప్ ఆయప్ప తగ్గట్టు మూవీ కాదేమో అనిపిస్తుంది అంటే పెద్ద హీరో కదా తను
అవును లే
ఆ ఏమంటే స్వామిని అయితే చాలా బాగా చూపించారు వీరభద్ర స్వామిని
ఊ
దాంతో ఎలా అంటె గిన ఒకస్ సామాన్యుడికి తెలుస్త తెలుస్తుందన మాట ఈ ప్ర అద అయ్యప్ప స్వామి అని
ఆ
ఇంక అందుకనేసి అది మామూలుగా అయప్పకి తెలుసుపోకున్న ఉన్నిన్నా బాగుంటాండా
ఊ
నువ్ ఏ సినిమా చుడాలేదా ఈ మధ్య
ఆ నేనా ఉ చూలేడూ పెద్ది మూవీ ఒకటే చుసా
పెద్ది మూవీ వచ్చేేస్ చూస్తావా ఎలా ఉంది నచ్చిందా
ఇంకా అంటే చాలా హార్డ్ వర్క్ చేశాడు క తను
ఆ రామ్ చరణ్ బాగుంది చనా ఏమంటే కొద్దిగా హైప్ ఉన్నట్ల అది చూద్ ఇద్దామని చూసారు కానీ అది కొద్దిగా అంత ఏం అనిపియాలే అ
అంటే మరి ఎక్కువగా చూలేము చూడొచ్చు ఒకసారి
ఆ ఒకసారి చూడొచ్చు అంతే
ఆ
కానీ రామ్ చరణ్ మాత్రం చాలా కష్టపడ్నడు
అవును
ఆ బాడీ రావాలన్నా డ్యాన్స్ గానీ పాపం చ రామ్ చరణ్ అయితే న్యాయం చేసినాడు డైరెక్టర్ ఇంకా మంచిగా చూపియాల్సుండే
ఉమ్ అతను చాలా ఎఫర్ట్స్ పెట్టినాడు
కదా ఎందుకంటే ముందు గేమ్ చేంజర్ అట్లే పాపం వెళ్ళిపోయిందా
ఉమ్మ్
ఆ గేమ్ ఛేంజరు రాకోకుండున్నా బాగుంటాంది అప్పుడు
హుమ్
ఎందుకంటే అది దాంతో అన్ని చేంజ్ అవుతాండాయి కదా దీంతో కూడా అన్ని అట్లా చేంజ్ అవుతాడు ట్రోల్స్ ఎక్కువ చేశారు. ఉమ్మ్
ఏం తిన్నావ్?
ఆ నేను వచ్చేసి ఇడ్లీ తిన్నా వీడియో
నేను ఇంకా తిన్లేదు తినాలి
ఏమి ఇంత టైమ్ అయింది ఇంకా తిన్లేదా?
ఇంట్లో ఇంకా లేటుగా తింటాను
అవున్లే
హాస్టల్లో అయితే టైమ్ టు టైమ్ తినేస్తాము
హాస్టల్లో అయితే టైమ్ టు టైమ్ తినేస్తారా
ఆ అవును
అవును మరి ఇంటికి వెళ్ళి మీరు ఏం చేస్తున్నారు చదువుతున్నారా బాగా
టైం వేస్తే సరిపోతుంది
ఉమ్మ్
టైం వేస్ట్ అయ్యేదే సరిపోతుంది ఏం చదువుతామో ఏమో
అవునా మరి అయితే ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ అయ్యేంత వరకు ఉంటారా అడే
అంతే ఇంకా
అంతేలే ఇంట్లో రాబుద్ది కాదు
మ్మ్ హాస్టల్ కి వస్తే ఫుడ్ ప్రాబ్లమ్ ఒకటి
అవును అదొక విషయం ఇంకా నేను అయితే ఎందుకంటే వచ్చింది ఇది ఇంట్లో అయితే చానామంది పిల్లలు వస్తాంటారు, నేను తిరుగుతూనే ఉంటా ఆటికి ఈటికి ఇంకా ఇంట్లో నెట్ సరింగా రాదు ఇంకా చదవాలనే ఇంట్రెస్ట్ ఉండదు మెయిన్ టీవీ బాగా చూస్తా
ఇంకా హాస్టల్లో బాగా చదువుతారా
హాస్టల్ లో కూడా అంటే కొద్దిగా పర్వాలే ఇంట్లో పోలిస్తే ఒక గంటసేపు అయినా పర్వాలేదని
ఒకగంట సేపు ఎంబడే క్లాస్ ఉంటదా
ఉమ్మ్
అది వింటాము ఇంకా వాళ్ళు ఏమన్నా టాప్
ఇంటర్వ్యూ బాగా చెప్పారా మీరు
ముందర కోడ్ ఇచ్చింది అంతగా పర్ఫార్మ్ చేయలా ఆన్సర్ సరిగా రాలా
అవునా
ఉ మేము టెన్ మెంబెర్స్ ఉన్నాము మేడం వచ్చేసి త్రీ మెంబెర్స్ బాగా పర్ఫె ఫమ్ చేశారు అన్నారు
అవునా ఎవరు ఎవరు అల్లు
ఇద్దరు బాయ్స్ ఒక గర్ల్ నేం చెప్పాయి నిన్న క్లాస్ లో
మేఘననా
అ ఆమె
ఓ
తను కొద్ది బాగా చేస్తారు రికార్ర్డింగ్
ఏడు
తను బాగా చేస్తది కోడింగ్ కొంచెము అంటే
ఓ మీ దాంట్లో క్లాస్ లోనా
ఇంకా అబ్బాయిలు అయితే వాళ్ళకి హిందీ బాగవచ్చు
ఆ అంతే లే
అ త్వర త్వరగా ఎగ్జిక్యూట్ చేసేస్తారు తర్వాత
ఆ సరే సరే త్వరగా చేస్తారు
మా అబ్బాయిలు కోడింగ్ లో బాగుంటాది
వాళ్ళు అయితే కాని ఎట్లా చదువుతారు కదా కోడింగ్ వస్తుంది ఇంకా ఏదన్నా ఫర్దర్ గా కూడా చదువుతానే ఉంటారు
వాళ్ళ కాఫ అబ్ కుచ్చ చున్నా మంట
ఉం
వాళ్ళు కాసేపు కూర్చున్న చాలు
ఆ అది ఎట్లా ఇంట్రెస్ట్ వస్తుందో అనిపిస్తుంది వాళ్ళకి మనకి ఎలా అంటె గినా ఇందు ఒక రోజు అంతా కూర్చున్నా కూడా అంత ఎక్కదు
ఆవు
ఆ
మనము ఒ ఫైవ్ అవర్స్ కూర్చున్నా వాళ్ళ ఒక గంట కూర్చున్న ఈక్వల్
ఆ నిజమే అసాలు
ఉ
ఎ మాది
ముంబయి
హ బాయ్